హలో
నమస్తే అండి బాగునరా
ఆ బావున్నానండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నా అండి
ఈ రోజు మన రోజువారి పనుల గురించి మాట్లాడుకుందామా
ఆ ఖచ్చితంగా అండి రోజు మీరు ఎన్నింటిక్ లేస్తారండి
రోజు నేను ఐదింటికి లెగుస్తానండి కాసేప్ చదువుకొని
ఆ అవును నేను కూడ ఐదింటికి లేస్తానండి ఐదంటే ఐదునర ఆ తర్వాత నేను కూడ ఇంట్లో పనులు చేసుకుంటాను ఆ ఈరోజు రేపు ఫెస్టివల్ ఉగాది కదండి ఏమైనా ప్రిపరేషన్ చేస్తున్నార
అవునండి రేపు మన కొత్త సంవత్సరం కాబట్టి ఇల్లు డెక్రేషన్ మరియు పిండివంటకాలు కూడ చేస్ తిన్నావ
అవునా అండి మేమైతే పూలు గుచ్చుతున్నాము మనం అలంకరించుకోవడానికి పూలు చాలా అవసరం కదా పండగంటేనే పూలతో నిండి ఉంటుంది
ఇది శీతాకాలం కాబట్టి మామిడి తోరణాలు కూడా కడతా ఉంటారు
అవునండి ఈ మామిడి తోరణాలు తర్వాత పూలతో అలంకరిస్తే ఆ గుమ్మం చాలా అందంగా అలా కనిపిస్తుంది అవున
అవును ఏ రేపు ఉగాది పచ్ చ్చడి కూడ చేసుకుంటారు
ఏమేమి వేస్తారంండి ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారో నాకు తెలియదు కొంచెం చెప్పగలరా
అలాగే తీపి కోసం తీపి పులుపు
ఉమ్
వగరు చేదు అంతవర్కే తెలుసండి మీకేమైన తెలుసా
ఆ షడ్బుజులు అండి మామూలుగా షడ్ రుచులు వాడతారు అంటే అన్ని రకాల చేదు వగరు పులుపు కారం తీపి అంటే మన జీవితంలో అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఉంటాయి అంటే అన్ని బాధలు సంతోషాలన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కలిపి మనం అధిగమించిమంచిగా జీవితంలో ముందుకెళ్ళాలి అన్నట్టు దాని యొక్క సారాంశం అంటే ఈ యొక్క ఉగాది పచ్చడి ఎలా చేస్తారంటే ఎనిమిది రకాలు షడ్ రుచులు అన్ని రకాలు వేసి చేస్తారు
అవును ఈ పండగ ముఖ్యంగ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో బాగ చేస్తారు కదా
అవునండి అవును ఈ అంతేకాకుండ పండగల్లో ఆ కొత్త అంటే మామిడి పండ్లు కూడ వస్తాయి
అవును ఉగాది అంటే సాన్స్క్రిట్ లో కొత్త యుగం అది కాలం ప్రారంభం అని అర్థం
అవునండి మనకి ఇంగ్లీష్ నెలలు కాకుండ తెలుగు నెలల్లో మన కొత్త సంవత్సరం అంటే ఇదే కదండి ఇప్పటి నుంచే మొదలవుతుంది చైత్రములు
అవును ఉగాది హిందు పంచాంగం ప్రకారం చైత్ర మాసం మొదటి రోజ్ జరుపుకుంటారు
బాగుందండి మన తెలుగు సంవత్సరాాలలో ఉగాది అంటారు కదా ఏంటైనా మన తెలుగు పండుగ
అవును ముగ్గుల్ ముగ్గులు వేయటం దేవా పూజలు చేయడం చేస్తారు
అవునండి ఏ ఏవంటలు చేస్ స్తున్నారండి రేపటిక్ స్పెషల్
చక్రాలు కజ్జియలు తయారు చేస్తున్నామండి
అవును మేమ్ కూడ అవన్నీ తయారు చేసాము ఇంకా రేపు అంటే తీపి ఏం చేస్తున్నారు పండగ కోసం
ఏంటండి
తీపి వస్తువు అంటే తీపి వంట ఏం చేస్తున్నారు రేపు అంటున్నా నైవేద్యమ్ కోసం
స్తామండి మేము
అవును మేమైతే బొబ్బట్లు లేదా ఓలిగి అంటాము అవి చేస్తామండి మాతరు
ఆ ఈ ఉగాది పచ్చడి జీవితం అన్ని భావాలను కలయికగా అని చూపిస్తంది కదా
అవునండి కరెక్ట్గా చెప్పారు అంతేకాకుండా ఈ పండగ కూడా కొత్త బట్టలు కూడా తెచ్చుకుంటారు. మీరు
అవును శ్రీరామ నవమి మీరు ఎలా జరుపుకుంటారు?
శ్రీరామనవమి ఆ రోజు మేము ఈ అంటే దే గుడికి వెళ్ళి అక్కడ దేవునికి ఆ పూజ చె పూజ చేసి తర్వాత అక్కడ ఇచ్చే పానకాన్ని కూడా స్వీకరించి ఇంటికి వస్తామండి మీరు
అవును శ్రీరామ నవమి అం అంటే రాముడు జన్మించిన రోజు
అవునే
చైత్ర మాసంలో నవమి తిథి నాడు జ పుట్ జన్మించారు కదా
ఆ ఆ రోజు చెప్పండి
శ్రీరామనవమి ఉగాది తర్వాత తొమ్మిది రోజుల తర్వాత జరుపుకుంటారు.
అవునండి తొమ్మిది రోజుల తర్వాత ఈ యొక్క పండుగ అనేది జరుగుతుంది. మీ ఊర్లో ఏ విధంగా జరుపుతారండి.
ఆ లార్డ్ రామా మరియు సీతా దేవతల పూజలు చేస్తామండి.
ఆ మా ఊర్లో అయితే సీతారాముల కళ్యాణం తర్వాత సీతారాముల ఊరేగింపు కూడా జరుగుతుందండి.
అవును దేవాలయలో ప్రత్యేక ఉత్స్ ఉత్సవాలు కూడా జరుగుతాయి
అవును ఆ ఉత్సవాలు జరిగేటప్పుడు మంచి మంచి జానపద గీతాలు తర్వాత కోలాటం ఇలాంటి మంచి మంచి నృత్య ప్రదర్శనలు కూడా జరుగుతాయండి మీ ఊ రు లో కూడా జరుగుతాయా ఈ విధంగా
పానకం బెల్లం పానీయం చల్లని ప్రసాదం ఇస్తారు.
అవునండి ఎందు పానకం ఇవ్వడంలో ఏమైనా ఎందుకు ఇస్తారో మీకు తెలుసా అండి?
ఆ తెలీదండి
ఎందుకంటే పానకం బెల్లంతో తయారు చేస్ చేస్తారు బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఐరన్ అనేది ఈ వేడికి ఆ మనకి శక్తిని ఇస్తుందిన్నమాట అంటే చలువ చేస్తుంది మన శరీరాన్ని అందుకోసం మే ఈ వేసవి కాలంలో చల్లగా ఈ యొక్క పానకాన్ని మనకిస్తారు ప్రసాదంలాగా
అవునా బాగా చెప్పారు ఈ పండుగ ప్రాముఖ్యత ధర్మం మరియు సత్యం గెలుస్తాయని సూచిస్తుంది.
అవునండి ఎందుకంటే శ్రీరామచంద్రులు వారు ఎన్నో కష్టాలు పడి కూడా ఆయన ధర్మ మార్గంలో నిలవడం వల్ల ఇప్పుడు దేవుడయ్యాడు
అవును జీవితం ఎలా ఉండాలో లా డ్రామా ద్వారా తెలుసుకుంటాం.
అవును ఇప్పటి ఈ కాలంలో ఈ ఈ పిల్లలకి ఎలా ఈ పండుగ దీని గురించి అని చెప్పే వాళ్ళు లేరు అప్పట్లో మనకైతే మన నానమ్మలు అమ్మమ్మలు చెప్పేవాళ్ళు.
అవును ఈ పండుగ భక్తి మరియు శాంతిని పెంపొందిస్తుంది.
అవునండి అందుకే ఇలాంటి నృత్య ప్రదర్శనలు ఈ విధంగా డ్రామాలు చేయడం వల్ల పిల్లలకు వాటి గురించి వాటి వాట్ పడగల యొక్క విశిష్టత కూడా తెలుస్తుంది
లాడ్ డ్రామా తల్లి పేరు చెప్తారా అండి
చెప్ ఏంటండి
రాముడి తల్లిపేరు
తల్లి పేరా అంటే ముగ్గురండి తెలుసు కాదండి ప్రత్యేకంగా వాల్ సొంత అమ్మ పేరు అయితే తెలియ్ దండి మీకేమైనా తెలుసా
కౌసల్య సుమిత్రా కైకేయి
అదే అండి ఆ ముగ్గురు అయితే తెలుసు అంటే వాళ్ళ సొంత అమ్మ ఉంటారు కదండి వాళ్ళ అమ్మ పేరు అయితే తెలియదు నాకు మీకేమైనా తెలుసా
కౌసల్యా యను కుంటునన్
అవున్ ఇంకా రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు వీళ్ళు నలుగురు ఈ విషయం తెలుసా అండి మీకు
హలో
చెప్పండి వినిపిస్తుందా మీకు
ఆ ఈ చెప్పండి ఇప్పుడు
రామలక్ష్మణంలో భరత శత్రుఘ్నులని నలుగురు అన్నదమ్ములు తెలుసా అండి మీ
ఆ ఆ తెలుసు అండి
ఉమ్ రాముడి భార్య పేరు
సీతా
అవునండి మీకు లక్ష్మణడు గారి భార్య పేరు తెలుసా
ఆ అవునండి ఉరిమిల
అవునండి అవును అంతేకాకుండా రాముడు ఎన్ని సంమత్సరాలు వనవాసానికి వెళ్ళాదండి తెలుసా మీకేమైనా
ఆ పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్తారండి కైకేయి వాళ్ళమ్మ
ఉమ్ ఆమె మూలనా
ఆ
వెళ్తారు ఎంతో చక్కగామైన రామాయణం కదండి ఎన్నో అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి రామాయణంలో
అవును అవునండి
అందులో మీకు ఏమైనా తెలుసా అండి కాండలు ఉంటాయి భారత్ రామాయణంలో
ఆరు కాండలన్నీ
ఉమ్ వాటి పేర్లు ఏమైనా తెలుస అండి మీకు
అంతగ ఐడియా లేదు
ఓకే బాలకాండ అయోధ్యకాండ యుద్ధకాండ అరణ్యకాండ సుందరకాండ ఇంతవరకే తెలుసండి ఇంకేమైనా మిస్ అయింద అనుకుంటా ఒకటి మిస్ అయింద అనుకుంటా కదండి
యేవోండి నాకు ఇవే తెలుసు
అవున
భద్రాచలం టెంపుల్లో శ్రీరామనవమి బాగా చేస్తారంట కదా
అవునండి చాలా బాగా చేస్తారు ఎందుకంటే అక్కడ రాముని గుడి రామదాస్ కట్టించారని ప్రసిద్ధి కదండి ఎంతేనా ఆ రామ భక్తుడు రామదాస్ కట్టించిన గుడి కాబట్టి అక్కడే ఆయనకి ఎక్కువ పూజలు జరుపుతూ ఉంటాయి
ఓకే అండి ఈ రోజు మనం రోజు వారి పనుల గురించి బాగా మాట్లాడక్ కున్నాం కదా
అవునండి
రేపు కలుద్దాం మళ్ళీ
సరే